హలో
హలో
హలో
ఆ నమస్కారం అండి
ఆ నమస్కారం అండి
ఏం చేస్తున్నారండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగానే ఉన్నామండి ఏం జేత్తున్నారండి ఆ అయిపోయిందండి పిల్లలు హోంవర్క్ చూపిస్తుంది
ఏ నేనేం చేయట్లేదండి అటూ ఇటూ తిరిగి ఇప్పుడే కూర్చున్నానండి
ఆ
ఏం కూర అండి
మాదా అండి బెండకాయ కూర అండి
ఆ
ఆ ఇప్పుడు ఆకుకూర తీసుకున్నానో చెయ్యాలి ఆహా కాదండి ఫ్రైయ్యే అండి
బెండకాయ ఫ్రై చేశారా
ఆ
ఇప్పడు తోటకూరాకు తీసుకున్నారా
ఆ ఇప్పుడు ఆ ఆ తోట కూర తీసుకున్నాను అది ఫ్రై చేయాలి
ఊ
ఆం ఏం చేస్తున్నారండి మీరేం చేశారు
మాదా పొద్దున్న వెజిటేరియన్ బిర్యానీ గోంగూర పచ్చడి
ఆ
ఊహూ ఆ
అదే అదండి ఎప్పుడండి
ఇప్పుడా చేపలు తీసుకున్నారండి గోంగూర ఉంది చేపలు తీ ఉన్నారు ఫ్రై చేస్తారు
ఆహా ఆహా పని అయిపోయిందా అండి మీది
ఆ పని అయిపోయిందండి ఖాళీగానే ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి కా సేపు ఆగితే పని మొదలెట్టాల చాపలు టన్ ఇప్పుడే తీస్కున్నాం చాపలతను వస్తే ఇప్పుడే తీసుకున్నా
ఆహా ఏం చాపలండి
జిలేబీ గర్పలండి
ఆ
జిలేబి పక్కిలు ఆ జిలేబీ కొరకలా టారు జిలేబీ పక్కి అంటారు జిలేబీ చాప అంటారు
ఆహాహా ఏమో నే నేను కొత్తగా వింటున్నాను
కాదండి అది కొత్తగాదు కానీ మీ ఏరియాకి తెలీదు మన ఏరియా గైతే ఫేమస్ అది
ఆహా
మీ ఏరియాలో బొచ్చు చాప్ పా ఎలా ఫేమస్సో మాకు అది ఫేమస్
ఆ ఆ మాకు ఇక్కడ బొచ్చెలు రాగండి
ఆ అది ఫేమసు మాకు బొచ్చులు రాగండి ఉంటాయి ఇది కూడా దాంతో పాటి ఇది ఒక చాప ఫేమస్ అన్నమాట మాకు
ఆ అదేలేండి
ఆ ఏరియాగి కాలవ చతకి కాలవ చ ఆరోగ్యం గురించి పర్వాలేదండి జలుబు తగ్గింది జ్వరం తగ్గింది కొంచెం ఒక ఒక కుతుటుగా ఉన్నాం
ఆ అదే లెండి ఏం చెయట్లేదండి మా అబ్బాయిది హోంవర్క్ పెండింగ్ ఉంటే రాస్తున్నాను వాడు ట్యూషన్ కి వెళ్ళాడు ఆ వాడు సిడబల్యూ లన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి
ఆ
ఇన్కంప్లీట్ ఉన్నాయని టీచర్లు గొడవ చేస్తుంటే ఇంకా తీసుకు వచ్చి నేనే రాస్తున్నా వాడి సిడబల్యూ గా
ఆహ
ఆ చాలా ఉంది రాయాల్సింది
పిల్లలు ఉన్నారా ట్యూషన్కి ఎల్లార
పిల్లలు ట్యూషన్ క వెళ్ళలారండి చిన్న పాప వెళ్ళదు ట్యూషన్ కి స్నానం చేయడానికి వెళ్ళింది చిన్నమ్మాయి ఇంట్లోనే చదువుకునుద్ది
పని అయిపోయిందా అండి ఇంట్లో
ఆ స్నానం చేస్తుంది ఆ అయిపోయిందండి
హ
ఆ గిన్నెలు అయిపోయినయి ఇప్పుడు అన్నం వండలి
చార
ఆహా రారండి పొద్దున్నళ్తే ఇంకా సాయంత్రమే ఇంకా
బాక్స్ తీసుకెళ్తారా
అంటే ఆయన వెళ్ళే సరికే పదకొండున్నర పదకొండు ఆ టైం అవుతుది ఇంకా తినే వెళ్ళిపోతారు ఉమ్
ఆ తిని వెళ్ళిపోతే మళ్ళీ వచ్చాక తింటారు
ఆ మళ్ళీ ఇంకొచ్చిన తర్వాత తింటారు ఏమన్నా మధ్యలో ఆకలి వెస్త టిఫిన్ చేస్తారు లేకపోతే లేదు ఉం
ఎలా ఉన్నారండి మీరు బావున్నారా మీ అమ్మగారు బాగున్నారా
ఆ అమ్మకే జ్వరం తగ్గింది గానీ నీరసంగా ఉందంట బాగా
ఆ
ఆ అబ్బాయికి ఏమో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఎయిమ్స్ హాస్పిటల్లో
ఆహా చేయమన్నారండి
ఆ అవి కణాలు తక్కువ ఉన్నాయంట డెంగ్యూ అను మలేరియా రెండు టైఫాయిడ్ కలిసి వచ్చాయంట
అబ్బా ఉం
ఆ హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉన్నారు పోదు ఇందాక కొంచెం పర్వాలేదంట బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తున్నారంట
ఆ
ఉం రాత్రి ఒక రూమ్ ఇచ్చారంట మార్నింగ్ ఏమో వేరే రూమ్ కి షిఫ్ట్ చేస్ సరంట
ఆ ఎ ఎన్ని రోజులు ఉండాలంటండి
తెలిదండి ఎవరిని రానివ్వట్లేదంట లోపలికి
ఆ
ఆ అదే
చిన్న పాప కదండి చిన్న బాబు కదా
మా బాబు చిన్న బాబు
పాపకి కూడ ఫీవర్ గానే ఉందంట
ఆ
ఆ
ఒక పాప ఒక బాబు అండి
ఆ అవునండి
ఆ
ఆ వాడ ఏమన్న తింటే ఫ్రూట్స్ లాంటివి అట్లాంటివి కొంచెం తొందరగ రికవర్ అవుతది ఆ లేకపోతే టైం కొంచెం
కీవి పండు పెడితే మంచిదండి కీవి పండు పెడితే ఆ
అదే చెప్పారండి హాస్పిటల్లో వాడు అసలేం తినట్లేదు
ఆ
ఆ
తినబుద్ధి అవ్వదు
ఏం తినట్లేదంట వాడు
ఉ
సెలైన్ రాత్రి ఎక్కిస్తే సెలైన్ మధ్యాహ్నం దాక
ఉ
ఊ మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసారంట చేస్తే కొంచం న కణాలు కొంచెం పెరిగాయి అన్నారంట
పెరుగుతాయిలెండి ఎలా తగ్గుతాయో అలా పెరుగుతాయి ఇంకేందండి సంగతులు హలో టిఫిన్ ఏం చేశారండి హలో
అ